హలో
ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్
ఓకే హలో
ఆ హలో చెప్పు
వినిపిస్తాంది కదా ఇప్పుడు బాగా
ఆ ఇప్పుడు ఇడ వినిపిస్తుంది అంటే ముందు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నావ్ కదా
ఇప్పుడు కూడా పెట్టుకున్నా
మరి ఎందుకు ఇట్లా మరి ఎందుకు దేవుడు మనకి ఇలాంటి పరిక్
తెలిదే మౌని క ఆ పాప ఇప్పుడు కార్బన్ కి పోవట్లేదంట
ఇంకేక్కడికి పోతుంది
ఇంట్లోనే ఉందంట
ఇంట్లో ఉండే రకం కాదే
ఊ ఎందుకు మే అంటే ఆ కార్బన్ కంపెనీ లో
హు
ఆ పాపకి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది కదా ఆ పాపకి ఏదో ఫోన్ కి చిప్పులేస్తామే అక్కడ వేసారంట అక్కడ ఆ పాప చైర్ కీ ఫస్ట్ ఆపాపే ఉందంట ఫస్ట్ చైర్ దగ్గర ఏమో అక్కడ ఏసీ ఎక్కువ వస్తుందంట నాకు ప్లేస్ మార్చండి అంటే వాళ్ళు లే మార్చలేద అంట లేదంట ఇన్గా ఈ పాప ఏసీలో ఉండి ఉండి కను కన్నులంతా లోపలికి వెళ్ళిపోయి అట్లా అయినాయండి ఇంకా సన్నగా అయిపోతానేమో అని ఇంకా మానేస్తి అని చెప్పా
లేదు చేసేసారు కదా మా వాళ్ళకి చెప్తే నేను లాస్ట్
చే చేస్తాం మంచి చేస్తాం చేస్తాం చేస్తామని చెప్పారంట లాస్ట్ లాస్ట్ అవ్వదని చెప్పారంట సరేలే నేను రాను అని చెప్పా కరెంట్
ఓ హో ఆ పా ఆ పాప ఒకటేనా వీళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడానా
వాళ్ళు పోతన్నరంట ఈ పాప పోలే
హు
వారంకేమో శాలరీ యేస్తారు
బేర అనుకుంటా వే బేసారా
వేస్తారు ఎందుకెయరు చేసాం గదా
నేను లాస్ట్ టైమ్ చిన్న గుూడని పల్లిని ఒకటి ఉంది హిందూపూర్ దగ్గర మీకు దగ్గర ద్గర అనుకుంటా తె మీకు దగ్గరే అంట అది కిమలను కంపెనీ ఉంది సర్క్యూట్ సంబంధించి
ఆ
కొంత సర్క్యూట్ సంబంధించి అది అది ఏమి ఉండదు తెలుసా ఇంత ఈజీ అని అది జస్ట్ ఏం లా ఒక ఐదు వేర్లు వస్తాయి మిషన్ నుంచి మొత్తం కట్ కట్ ఒక జస్ట్ ఒక ఫైవ్ ఎంఎం అట్లు ఉంటాయి వైర్లు ఫైవ్ ఎంఎం ఫైవ్ ఎంఎం ఉంటాయి ఫైవ్ ఫైవ్ అవర్స్ అదే ఐదు గాని ఏడు గాని ఉంటా ఎంఎం
హు
ఆ ఐదుగాని ఏడుగానీ మేముంటే ఆ మాత్రం వైరుతో వస్తాయి దాన్ని మొత్తం జాయిన్ చేసి అంటే ఇట్లా రౌండ్ అప్ చేసి ఇలా కూలర్ తో కొంచెం ఒకటి అది ఇట్లా బ్యాన్ చేసి ప పక్కనేయ్యాలి అంతే ఈజీనే కానీ నిల్చోవాల అది పెద్ద కష్టం నాకి
నిలుచుకొని చేయాలనా ఒకవేళ మనం చైర్ తెచ్చు కొని వేసుకొని చేస్తే
ఆహా అట్లాందకే తప్పు నీది కాదు నువ్వు ఎప్పుడు కంపెనీకి పోవాలి కదా నీకు తెలిదు అంతే హు పెద్దగా అసలు ఇప్పుడూ మామూలుగా నువ్వు నాకు పరిచయం లేవు లే గర్ల్స్ అంతా ఒకే సైడ్ ఉంటారు మేము ఏంది తిన్నీకి పోవాలా తిన్నీకి పోవాలే అనుకో మా లైన్లో చుప్ ఎట్లపడితే అట్లా పంపియ్యారు ఎప్పుడు నేను ఎట్లాంటే నేను కం అట్లాగాదు ఒకప్పు ఇప్పుడు డివైడర్ ఉంటాయి కదా అంటే లైనోళ్ళు ఈ టైంకి పోవాలా షిప్పంగోళ్ళు ఈ టైంకి పోవాళ్ల అట్లా ఉంటదన్నమాట ఇంత ఇంత మందికి ఇంతమంది అనే ఉంటది అన్నమాట అది క్యాంటీన్ కూడా పెద్దది బాగా
మ్
క్యాంటీన్కూడా బాగా పెద్దది ఆ ఏమైతదంటే క్యాంటీన్ కూడా బాగా పెద్దదిలే మేము వాష్రూమ్ అని చెప్పేసి అట్లెల్లేసి చుప్ మేం పోయి తినేస్తాం అమ్మాయిలు అంత ఉంటారు ఇంత మంది ఉంటారు అని ఓ సారి ఐతే ఫస్ట్ టైమ్ పోయినప్పుడు మొత్తం అమ్మాయిలే తెలుసా ఇంత మంది అంటే హమ్మ దగ్గర దగ్గర రెండు వేలు ఉంటారు అటు ఇటు అంతమంది అమ్మాయిలు నేనొక్కనే నేను ఇంకొకడు ఉంటారులే నాతో పాటే అంటే నేను ఎప్పుడు కంపెనీలో నాకు ఎవడో ఒకడు తదులుతాడట ఎవరో ఒకరు ఉంటారు అట్లా ఖచ్చితంగా నాతో పాటి తిరగాలని ఎవరికి ఉండదు చెప్పు తిరగాలని నాతో పాటు తిరిగే వాళ్ళుంటారు ఎవడో ఒకరు చెప్పేది విను తిన్లా అట్లా వెనక్కి వెళ్ళిపోయినా ఇంగ ఇంకా వెళ్ళిపోయినా మళ్ళీకి వస్త వచ్చేటప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయింది టైమ్ ఏంది టెన్ దగ్గరతే నైన్ అవుతుంది ఆల్రెడీ అప్పుడు సెవెన్ థర్టీ అట్ల అయింది ఆకలి అయితుంది బాగా ఇది ఇట్ల కాదు గానీ వాష్ మళ్ళీ మళ్ళీ ఇంకా ఎవరు ఉంటే మనకి అందరు ఆంటీలు ఆ నాడ అమ్మాయిలు పెద్దగా ఉన్న కాని పెద్దగా బాగోరు అందుకు ఇంకా ఏ చల్ వీళ్ళతొందిలే ఐన ఇల్లేమో ఎవరైనా అంత అదే అని అట్లే ఎల్లిపోయి తిన్నాంక పోయి మధ్యలో కూర్చుని మళ్ళీ మాకు లైన్ మేము వాష్రూమ్ వాష్రూమ్ అనుకొని గాని ఇట్లా అయిపోయింది కదా మళ్ళీ మా లైన్ కి పంపించినప్పుడు పోయినా తిన్నికి పోయినట్టు పోయి ఇంక అట్లా పక్ అక్కడ ను గ్రౌండ్ తీరు ఉంటది ఆ సైడ్ వెళ్ళిపోయి ఇంకా అట్లా కూర్చొని సెల్ వాడుకుంటా ఉన్నా సెల్ వాడుకోవచ్చు కష్టం కానీ
నేన్న అక్కడ ఎంత ఇస్తారు డబ్బులు
పద్నాలుగు వేలు అనుకుంటా పద్నాలుగు వేలో పద్దెనిమిది వేలో ఏడు రోజులు నా దగ్గర దగ్గర వారం రోజులు ఏ వారం రోజులు పది రోజులు చేసిన పల్లా అసల్ రూపాయి కూడా
మరి అంత కష్టపడి వెస్టా
ఉహు
ఆడు కూడా అంతే అల్హాయ ఆ రెస్టారెంట్ లో ఒక ఐదు రోజు మూడు రోజుల కన్నా డబ్బు ఇస్తారండి ఇయానే ఇయలా
నీకా
ఉమ్
ఆ అప్పుడు నువ్వేం చేయాలా ఎప్పటికప్పుడు చూపిచుకోవాలి
నేనేం పని చేయలేదు అనుకో
చెప్పాలి ముందే ఇట్లా మాకు ఎప్పుడి తప్పుడు ముందే చెప్పేస్తే ఇట్లా ఎప్పుడు తప్పుడు తీసుకో ఇవ్వండి చెప్పి ముందుగానే చెప్పిస్తా మ అందిస్తారు వాళ్ళ కొందరు
అయినా ఏందో అడా తాగిన వాళ్ళంతా వస్తారా నాకు భయంమ వేసింది వాళ్ళ ఏం చూస్తే వాళ్ళు ఏం చెప్తే అది వాళ్ళు మనం వినాలి అదేమన్నా బాగాలేకపోతే నన్న చడుగుతారు తెలుసా ఏంటి ఇది ఇట్లుంది ఇట్లయినా చేసేది కొరకడానికి అవుతుందా కొల్ంట అమ్మా నాకు వ ఆ రోజు అది భయమై నువ్వు ఇవి అందుకేనేే మానేస్త ఆ బ రక్త ఇతతే అదిిక అందరూ మగవాళ్ళే తెలుసా వాళ్ళొ ఒకరు కూడా మంచోళ్లకు అట్లా ఉండరు
అ మరి రేణు పోత రేణు అట్లా పోతుందా అక్కడికి ఇకా
ఇప్పుడు ఏమో తెలీదు మానేసింది అని చెప్పారు వేరే వాళ్ళు
ఎవరుపు మరి
వాళ్ళ క్లాస్ పాప మెహ మేహ పాప ఉంది కదా
ఆమె కూడా కంపెనీకి వచ్చింది నచ్చున కార్బన్కి
ఎవరు ఆ చూసాం ఆ చూసాం ఆ రోజే
ఇంటర్వ్యూ లో ఇద్దరం ఓకే దగ్గర ఉన్నాం అదే ఇంటర్వ్యూకు పోయినం కదా మేము ఆ పాప ఒకే దగ్గరే
మేము అక్కడే
కాంట్రాక్ట్ మాములుగా మాది మాస్క్ లే
ఓహో
వాళ్ళది కూడా మాసైడ్ అక్కడే పన్నం
టెక్సాన్ లోనా
కార్బన్ లో
ఊహు దే
అసలు నేనయితే నువ్వు వచ్చినప్పుడు ఆ రోజు బా నాకైతే తల తిప్పుకొలక పోయినా ఇంక వాయిస్ కట్ కట్ వినిపిస్తుంది మళ్ళీ హలో హలో ఆ హాలో నువ్వు వినిపిస్తుంది వినిప్ వినిపిస్తుంది ఆ రోజు నువ్వు వచ్చినప్పుడు పక్కకు వచ్చి వచ్చి మాముూలుగా అమ్మాయిలైన్ లైన్లో నిలిచినప్పుడు అబ్బా ఎంత షేమ్ గా అనిపించింది నాకు నేను అబ్బా ఏంద్ర మరి ఇంత సెల్ఫిష్గా ఆలోచిన్ నాకు అస్సలు నచ్చదు తెలుసా నాకు ఎందుకో తెలియదు అట్లా అమ్మాయిలు అసలు ఎందుకో నాకు
చమటలు కారిపోతున్నాయి నాకు అసలు రేగిపోయింది తెలుసా ఆ రోజూ ఆడ ఉన్నింటే
మరి చెప్పింటే నేను దింపేసిందు కద పోయి నాతో అవ్వదు నేను పోతా అని చెప్తే బండి ఉంది ఎలాగో పోయి దింపేసి ఆడను అది బస్ ఎక్కించి వచ్చేవాన్ని కదా ఫోన్ చేయాలా దాంట్లో ఏమంది అందుకూడా నాకు అట్లా ఏం లే అంటే ఆడ ఏం అందరితో మాటడిచ్చాను బాగా నేనే మా ఫ మా రుమొల్లతోనే కాకుండా అందరితో మాటడిచ్చాను బాగా అ దత్తిలు లేపిన బాగా అందుకు ఇంగ నేను నేనింగ అట్లా మాటడిను ఇంక వాళ్ళు నన్ను లేపుతారు అతి అందుకు నేను ఇంక కొంచెం
వాళ్ళైతే ముందే చెప్తాన్నారు ఏ ఈ యన్న వాయిస్ వినిపిస్త వినిపిస్థాన్దే యాడున్నాడు యాడున్నాడు వచ్చారాని అడిగే మళ్ళీ నేను చెప్తే అప్పుడు ఓ వేరున్నాయి
ఓకే అందరికిీ వినిపిస్తాది కదా నేను మాట్లాడేది
ఒగ యప్ప సన్న మా పక్కనే కదా ఉన్నింది రేపు ఉంద డ్యూటీ
చేయాలనుకుంటే చేయొచ్చు చేయాలనుకుంటే చేయచ్చు లేదంటే మన ఇష్టం అది
చెప్తా అవయ అది మనిష్ ఇం కాదనేే
ఎందుకు చెప్పిన నేను ఎప్పుడు చెప్పిన చెప్పలే అందుకే క్షేద్దమ వుద్దా అని ఆలోచిస్తున్న ఆలోచిస్తున్నా చేద్దామని అనుకున్న రేపు చేసినాన్ అనుకో ఆదివారం దిగొచ్చు ప్రశాంతంగా ఆదివారం ఎక్కువ వస్తాయి బాగా అందుకే
ఏంది దిగచ్చు దిగచ్చు అంటే
అదే డ్యూటీ దిగొచ్చు అట్లా ఆ అంతే బ్రో
ఇంకా
హలో హు
మా అమ్మ వాళ్ళు రోజు కంపెనీ నుంచి బిస్కెట్లు తెస్తారు కుర్కుర్లు తెస్తారు నాలుగు వస్తాయి అన్ని కలిసి షాప్ అన్నా పెట్టుకుంటే మనం తినకోకుండా ఎన్ని వస్తాయో అవి ఓగోగా సారీ నాలుగు నాలుగు ఇత్తరు అవన్నీ మేము ఆఫ్టర్నూన్ టైమ్ లో తింటాం
నాకు తెలిసిన వొళ్ళు ఎవరు లేకపోయినారు అనుకో భారీగా ఎంజాయ్ చేస్తాను అంటే ఎట్లా అంటే
అందుకే ఎవరికే చెప్పద్దు
అ
టైం అయింది చూడు
హుం సరే మళ్ళీ వస్స
ఆ
అట్లే ఉండు నేనే చేస్తా కా హలో
సరే చెయ్య
లెవెన్ మినిట్స్ కానీ లే ఏం కాదు కానీ
మళ్ళీ అది ఎగిరిపోతుందేమో చేయొచ్చు కదా కకృతి పడ్డం ఎందుకు